హలో ఇంకా తుమ్ ఏం జేస్తవుండవు? ఖాళీగానే ఉన్నా ఆన్లైన్ ల కదా మరి డ్రిప్ ల ఎందుకు పోలే ఇస్తున్న నువ్వే డ్రామాలు చేస్తానవు.
నకు
టెన్షన్ గా ఉంది. ఎగ్జామ్స్ కదా ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎగ్జామ్స్ అని అవును రేపే ఉంది ఎగ్జామ్ ఈ మరి ఇప్పుటి వరకు ఏం చదివినవు చదవడానిక లేదు ఏలా పాస్ అవ్వాలని అవునా ఏం ఏం చెప్పలేదా నిజంగా చదవాలని అనిపిస్తోంది. అనిపిస్తుందే గాని చేస్తావా? ప్రయత్నిస్తా ఉమ్ సరే బుక్ ఓపెన్ చేయ్యి ఎమ్ చవివినవ్ ఫోన్ వల్లో పెద్ద డిస్టర్బ్
డిస్టర్బ్ సో డిస్టబ్ అవుతున్న డిస్టర్బింగ్ చేస్తున్నావా?
కాస్త రిలాక్స్ అవ్వడానికి రీల్స్ చూసా
ఎంతసేపు
రెండు గంటలు అదే రిలా అది రిలాక్స్ కాది లైఫ్ స్పాయిల్ అవు నాకు డౌట్ ఉంది ఏంటి అడుగు లాస్ట్ నైట్ చదివితే పాస్ అవవచ్చా పాస్ ఆవచ్చ కానీ అదృష్టం మీదా ఉ ఫేల్ అయితే
మళ్ళీ రాయొచ్చు కదా ఇంకా మళ్ళీ థౌసండ్ పే చేసి రాయసేయచ్చు సరే ఇప్పుడు సీరియస్ అవ్వు అనుకున్న ఫోన్ పక్కన బేట్టు ఏమైంది మళ్ళీ ఓ హలో నువ నువ్వే పంపించుకున్నావు కదా
అనిపిస్తోంది
చదవడానికి ఆ లేకుంటే టైం పాస్ కోసమా
నువ్వు స్టార్ట్ కాకముందే బ్రేక్ తీసుకుంటున్నావు న చదివితే వెంటనే నే మర్చిపోతున్నాను నీ బ్రెయిన్ సైలెంట్ మోడల్లో ఉంది నైటంతా జాగారం చేసి చదువుతా నువ్వ ఆ నేనే ఒక గంటలో నిద్ర పోతావు రెండు గంటలు ఈరోజు గాకుగా మళ్ళీ తినాలనిపిస్తామడి ఇదే ఎగ్జామ్ ఎఫెక్ట్ టైం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా నువ్వు చాలా స్లోగా చదువుతున్నావ్ కదా ఏడు గ్రూప్ స్టడీ స చేద్దమా స్టడీ కంటే గోసప్పే ఎక్కువ అవుతుందేమో ఏం కాదు
నిజం
ఎగ్జామ్ హాల్లో పేపర్ చూసి షాక్ పేపర్ నిన్ను చూసి షాక్ అవుతుంది నాకు దేవుడిపై నమ్మకం ఉంది
దేవుడు నువ్వు చదవలేదు నేనేం చేయాలి అని అంటుండు
సరే ఇప్పుడైనా చదువుత అవు ఇప్పుడు స్టార్ట్ చేయ మరి హ్మ్ చేస్తా ఏం చేసాను ఇంకా మరి ఇప్పుడు స్టార్ట్ చేసావు లేదంటే ఏమని చూసావా చేయ్యాల కొసేపు ఫోన్ చూసి
అవునా ఏం చూస్తున్నావ్ ఫోన్ లో
ఎం చూసా సరే సరే లే పోన్ అపచేసి చదువుకో ఇంకా కే ఫోన్ ఆఫ్ చేసావా లేదా ఇంకా ఫోన్ ఆన్ లో ఉందా ఇంకా ఫోన్ ఉంది పాస్ అవుతావా చదివితే అవుతాను
చదవు చదవలేదు కదా ఇప్పుడు ఎలా అవుతావు
సరే
ఇంకేంటి మరి
ఏం లేదు చదివేది ఏమైనా ఉందా లేకుంటేరిగి రీల్స్ చూడడంమేనా రీల్స్ చూడ్డమే నైట్ అవుట్ చేసి
అవునా చదవాలి ఎంతసేపు చదువుతావు
ఒక ట్వోవెల్ థర్టీన్ వరకు ట్వల్వ్ థర్టీన్ నా ఆ అదే వన్ వరకు హుహు నేనైతేనిద్ర పోతా ఇప్పుడే ఇంకా సరే ఎంజాయ్ గుడ్ నైట్
హలో
హలో హలో నేనైతే నిద్రపోతాయి ఇంకా సరే ఎంజాయ్ బాయ్ సరే ఇంటికి పోయినంక చేస్తా హు అవును ఈ సారి నిజంగానే ఈ మాట నువ్వు వందసార్లు చెప్పింటవ్ ఈ సారి స్పెషల్ సరే చెప్పు ఏ చాప్టర్ మొదలు పెడుతున్నావ్ సులభమైనది ఏది ఇంకా చూసుకోలేదు అవునా చదువుతుంటే ఆకలి వేస్తాన్ చదవకముందు ఆకలి ఎలా వస్తుంది మీకు మెంటల్ వర్క్ కదా నువ్వు మెంటల్ మాత్రమే ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో చూసొస్తా ఆగు నేను చెప్పింది చదువు అన్నాను చదువు ఎందుకు జరుగితున్నావు ఇది చిన్న బ్రేక్ అంతే ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అప్పుడే బ్రేకా స్టార్టింగ్ స్టార్టింగే బ్రేక్ ఉ మరి ఇంకేంటి ఏమీ లేదు చదువుకోవాలి అవునా ఇంగా ఏం చేస్తున్నావు నేను చదువుతున్నాను నిజమా అవును ఎక్కడికి వచ్చావు టూ చాప్టర్స్ అయిపోయినాయి చదవడం నన్ను ఇంన్ ఇన్ సెక్యూర్ చేస్తున్నావ్ లేదు నువ్వు చేయగలవు లేదు రా నా ఫేషాట్ అవడం లేదు సరే చిన్న టార్గెట్ పెట్టు ఎంత పది పేజీలు చాలా ఎక్కువ ఐదు పేజీలు ఓకే అయ్యిందా మరి చదువుతున్నావా ఇంకా ఇంకా ఒక పేజీ అవునా బాగుంది మొదటి లైన్ మాత్రమే ఈ సబ్జెక్ట్ ఎవరికన్నా ఉంటది సెల్ అవ్వడానికి కాదు కదా నాకు లైఫ్ మీద డౌట్ వస్తది ఎగ్జామ్ ముందు అందరికిీ అదే ఫీలింగ్ ఎంత పోడలేద లేదు చదువుతున్నా నాకు నిద్ర వస్తుంది ఇంకా హాఫ్ అన్ అవర్ చదువు
ఐదు నిమిషాలు చదువుతున్న కదా మరి నేను అన్ని చదివి పెట్టాను నీకన్నీ షార్ట్ కట్టే అవును మరి అంత షార్ట్కట్ ఉంటేనే కదా బాగా గుర్తు పెట్టుకోగలం ఈ నాకో ఐడియా వచ్చింది ఏంటది రేపు ఎవరో పేపర్ చూపిస్తారేమో సినిమా కాదిది సరే నేను ఫోతూ చదువుతున్నా ఉ మంచి ది ఊ మరింకా పెన్ కనపడలేదు మీ చేతిలోనే ఉన్నాయి గా స్ హు హు హు
నువ్ ఫుల్ కామెడీ స్ టన్షన్ వల్ల ఇలా అవుతోంది రేపు ఎగ్జామ్ హాల్లో కలుద్దాం ఆ నేనేం రాయకపోతే
పేరైనా రాయి ఇహ్ హి అదే అప్పుడింటికి రా మంచి ఇద్దడు మోటివేషన్ నచ్చంది ఎంతసేపు ఉంటుంది పదిహేను నిమిషాలు సరే ఉపయోగించుకో ఇంకా ఊ ఆ చేస్తున్నా ఉమ్మ్మ్ సరే చెయ్ మోటివేషన్ పోయింది అప్పుడు ఒక ఐదు పది నిమిషాలు కూడా లేదు ఉహ్ హు ఇంపాజిబుల్ కేసు లేదులే స్పెషల్ కేస్ సరే ఫైనల్గా ఓ గంట చదువు ఇదే సరైన నిర్ణయం ఉమ్మ్మ్ మళ్ళీ ఏంటీ బ్రేక్ తీసుకుందాం అనిపిస్తుంది నువ్వు చదవకముందే బ్రే చదవక ముందే బ్రేక్లే ఎక్కువున్నాయ్ నేనూ నేన్ చదువుతాను హాస్పిటల్లో ఊ చెప్పు రేప్ పాస్ అవుతానా దేవుడి మీద వదిలేయి ఇది దేవుడెందుకున్నడు తెల్సా మీకు చదవండి ముందుగా నా వెనకే ఇద్దరు నేనూ
సరే మరి
ఇంకేంటి ఆఫ్ చెయ్ ఇంక అది కుదరదు ఈ రోజు ఇంక వన్ అవర్ రీల్స్ చూసి మరి చదువుకొని పడుకుంటా మరింతవరకు రీల్స్ చూసే బదులు చేసుకోవచ్చు గదా తీస్తే నిద్రొస్తుంది ఎంతై ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాదు ఫోన్ మీదికి ల్యాప్టాప్ మీదకి పోతై కళ్ళున్నీ ఎందుకు కళ్ళు బుక్ పైన పెట్టేసేయ్ నీ పోవ్ ఎక్కడికి. నేను ఎంత పెట్టినా కూ అది అలానే ఉంటుంది
సరేలె సరేలే మరి ఉంటా ఇంక